మస్కారం
నమస్కారమండీ బావున్నారా
బాగున్నామండి మీరు బావున్నారా
ఏం చేస్తున్నారండి
చేసామండి మీరు చేసారా అండి
హా
ఇప్పుడే భోజనం చేసామండి మీరు చేసారా
ఆ అ ఇప్పుడే అయినది మాది కూడా
ఏం తిన్నారండి
ఇవాళ జొన్నరొట్టె పెసర్లతో కూర
మీరు జొన్న రొట్టె చేసాన్
వాయిస్ బ్రేక్ అవుతుందండి
ఇప్పుడు వినిపిస్తుందా అండి
ఆ కొద్దిగా
ఇప్పుడు మీరు జొన్న రొట్టె చేస్తారు కదండి అవి విరిగిపోవా అండి
ఆ విరిగిపోయేటివి ఒకప్పుడు నాకు చేయడం రాకకుండుండేది మా పక్కింటి ఆవిడ అవి ఎలా చెయ్యాలో నేర్పింది
ఎలా చేస్తారండి కొద్దిగా చెప్తారా
వేడినీళ్ళు స్టవ్ పైన పెట్టుకొని పిండిని ఆ ఒక ఒకటికి ఒకటిన్నర నీళ్ళు పోసి పిండి అందులోకి ఏసి కొద్దిగా సాల్ట్ ఏసి కొంచెం సేపు కలపెట్టేసేసి మూత పెట్టేస్తే కొంచెం మంచి ఆవిరికి ఇది అయిపోతుంది మళ్ళా తీసి బాగా చపాతి పిండి లెక్క చేసుకొని రొట్టె చేసేసి
అంటే మీరు వేడి నీళ్ళు పోస్తారు కదండి పిండి కాలదా అండి మీకు రో
అంటే కొద్ మరీ ఎ క్కువ వేడిగా ఉన్నప్పుడే తీసుకోమండి కొద్దిగా చల్లారనిచ్చి చేతికి వేడి పట్టే అంతగా ఉన్నప్పుడు తీసుకుంటాం
అవునా అండి ఇప్పుడు మీరు ఆ కర్రతో తిక్కుతారా లేకుంటే చేతితోని ఒత్తుతారా అండి రొట్టెలు
కొంచెం సే కొద్దిగా చేతితో నొక్కేసేసి తర్వాత కర్రతో నొక్కుతాను మళ్ళా కొంచెం సేపు తర్వాత చేతితోనే కొట్టేస్తాను
అవునా అండి ఇప్పుడు మీరు పెన్ ఆం ఆ పొయ్యి మీద లేకపోతే స్టవ్ మీద దేని మీద కాలుస్తారంండి రొట్టెల్ని
అనుకూలాన్ని బట్టి ఇప్పుడు ప్రస్తుతం అయితే స్టవ్ పైన కాలుస్తున్నాము అదే విలేజ్కి పోయినప్పుడుయితే అక్కడ కర్రలు పొయ్యి పెట్టుకొని కర్రల మీదుగా చేస్తాము కర్రల పైన అయితే మంచిగా టేస్టీగా ఉంటాయి
బాగుంటాయి
మ్ బాగా కాల్తాయి కూడా మొత్తం రొట్టె అంతా మనం గట్టిగానం చేసుకోవచ్చు మెత్తగానం కూడా చేసుకోవచ్చు అవి
ఇప్పుడు ఎన్ని రోజుల దాకా నిల్వ ఉంటాయండి అవి కొద్దిగా గట్టి పచ్చిదనం అంతా పోసే
గట్టిగా చేసుకున్నాం అనుకోండి అవి బాగా ఆ వేడి ఆ పక్కన పెట్టేసేసి గట్టిగా అయిన తర్వాత తీసి మనం పెట్టుకుంటూ పదిహేను రోజుల వరకు కూడా ఉంటాయి
అవునా అండి ఇప్పుడు మీరు జొన్న రొట్టె రొట్టె లోకి మామూలుగా ఏం కూర చేసుకుంటారండి ఎక్కువ శాతం
అ
ఎక్కువ శాతం ఏ కూర మీరు ఒండుకుంటారండి జొన్న రొట్టెలోకి
అన్నీ కర్రీస్ వండుతాము పప్పు వండుతాము కూరగాయలు అన్నీ ఆ వాడతము పెసర్లు తో కలిపి వాడతాము జు ఎ శనగల కర్రీ వాడుతము అన్నీ ఇది లేదు అనుకో వెజిటబుల్స్ వాడుతా ఉంటాం ఈ రోజయితే మాత్రం పెసర్లు వేసి ఆలు అ టమోటా ఆనియన్ అన్నీ వేసి కర్రీ జేసాను
మంచిదండి మీకు ఈ మధ్య ఏబిసి జ్యూస్ అని వస్తుందండి అది దాని గురించి మీకు ఏమన్నా తెలుసా అండి
ఏబీసీ జ్యూసా
అంటే ఏం లేదండి ఇప్పుడు ఏ అంటే ఆమ్లా అండి బి అంటే బీట్రూట్ సి అంటే క్యారెట్ అండి రోజు మార్నింగండి పొద్దున్న పొద్దున పరగడుపున ఈ మూడిటిని ఫస్ట్ ముక్కలు ఫ్రెష్గా ముక్కలు కట్ చేసి అవి వాష్ చేసి బ్లెండర్ లో గాని మిక్సీలో గాని వేసి కొద్దిగా పాటు నీళ్లు పోసి జ్యూస్ లాగా చేసుకుంటారండి ఇది ఈ మధ్య డాక్టర్లు ఆ ఏమంటారు హెల్త్ లోట్ ఆ ఉసిరికాయలండి ఉసిరికాయ
సిరికాయలాఆ ఆ ఓకే
ఇవన్నిటిని మ మార్నింగ్ మార్నింగ్ తీసుకోవడంతో తినక ముందు పరగడుపున తీ సుకుంటే మన బాడీలో డిటాక్సికెన్స్ అన్నవి రిలీజ్ అవిపోతాయండి ఇంకా ఆమ్ల వలన హెయిర్ స్ట్రాంగ్ అవుద్ది విటమిన్ సి వచ్చిద్ధి పేసు కు గుడా క్లియర్ అవుతుందండి పింపుల్స్ గట్రా లేకుండా ఇంకా ఇప్పుడు మీరు బీట్రూట గురించి వొస్తే దాని వల్లన మన బ్లడ్ లెవెల్ ఇంక్రీజ్ అవుద్దండి ఇంక హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా సెట్ అయిపోతాయండి ఇంక ఈ క్యారెట్ అనుకోండి విటమిన్ ఏ ఓస్తాదండి కానీ ఇప్పుడు ఈ మధ్య రోజుల్లో చందరూ ఫోన్లు బాగ చూస్తన్నారు కదండి దాని వలన ఐ సైట్ ఒచ్చే ఛాన్సెస్ ఉన్నాయి గదండి
ఊమ్
ఇప్పుడు ఈ క్యారెట్ట్ జ్యూస్ ఇవన్నీ మూడు కల కలయికగా తాగినచో మన ఆ హెల్త్ మొత్తం బాగవుతదని ఓ ఒకా డాక్టరు రీసర్చ్ చేసి అంటే నార్మల్గా ఆ ఒక పేషెంట్ ఒక పేషెంట్ కి ఆ ఒక వన్ మంత్ ఆ ఈ ఏ బి సి జ్యూస్ అన్నది పరగడుపున రోజు ఇచ్చి దాని తర్వాత ఆయన రిజల్ట్ చెక్ చేస్ సర్వే చ్ లాగిన్ ఆ సబ్మిట్ చేసారండి దాన్ ఆ దాని ద్వారా ఇప్పుడు అందరికి అర్థమయ్యింది ఏదంటే దీని వల్లన చాలా లాభాలున్నాయి ఇది తాగడం మంచిది అందరూ ఏదో ఒక విధంగా ఇప్పుడు చాలా మంది ఇష్టపడ కదండి బీట్రూట్ తినడానికి లేకుంటే ఆమ్లా పచ్చిది తినడానికి
గదండి
అంటే ఇం కొంతమంది తింటరండి చిన్నపిల్లల్ తినరు
ఉమ్ అవును పెద్దగ ఇష్టపడరు చిన్నప్ పిల్లలు అది ఎర్రగా ఉంటదనేసి
ఉమ్ అవునండి ఇంక ఆమ్లా గూడ వగరోస్తది అలా ఇలా అన్ తినరు కదండి ఎవరైనా పెద్దవాళ్ళు గాని చిన్ చిన్న వాళ్ళు గాని
ఉసిరికాయ పచ్చడి తింటారు గదండి
అంటే అందరికీ అన్ అందరికీ అందుబాటులో ఉండదు కదండి ఇంకా ఉసిరికాయలు ఇప్పుడు మీరు పచ్చడి అంటున్నారుగ పచ్చల్లో నూనె అవన్నీ దాని వల్లన ఎంతో కొంత వేరే ఫ్యాట్ అవంత ఓస్తాయి కదండి దీని వల్లన అనుకోండి మీక్ కెలాంటిది ఉండదు మీకు జీరో ఫ్యాట్ అసలు ఇందులో దీని వల్లన మీ స్టమక్కుడా ఫుల్ అవుతదండి మార్నింగ్ తాగినప్పుడు
ఊమ్
ఒక గ్లాసు
ఇప్పుడు మీరు చెప్తుండేది ఏ బి సి జ్యూస్ తాగితే ఈ బి పీ ష్ షుగర్లు షుగర్ పెరుగుతుంది అని వింటాను నేను
షుగర్ కొందరికి ఇప్పుడు బాగా ఆ ఉన్న వాళ్ళకి కీ కాకున్న ఇప్పుడు నార్మల్ లెవెల్ లో ఉన్న వాళ్ళు తాగారనుకోండి ఈ విట్టమిన్స్, న్యూట్రియన్స్ అన్ను బాగా అందుద్ త్తయ్ కొందరికి షుగర్ స్పైక్ అవుద్దండి అంటే అ హై షుగర్ ఉన్న వాళ్ళకి మామ్ ఫుల్గ మధుమేహం ఉన్న వాళ్ళకైతే అంటే మామూలు లెవెల్స్ లో ఉన్న వాళ్ళకైతే మధుమేహం ఏం పెద్దగా అఫెక్ట్ అవ్వదండి
ఓకే ఓకే అంటే అప్పుడు మాత్రలు కూడ వేసుకోవాల్సిన అవసరం ఉండదా
అలా అని చెప్పలేమండి ఇప్పుడు ఆ వాళ్ళ మీద ఆ ఆధారపడి ఉంటదండి ఇప్పుడు ఒక్కొక్కరి బాడీ విధానం ఒక్కొక్క లాగ ఉంటది కొందరికి కొందరు డైట్ చేస్తా ఉంటారు వాకింగ్ ఎక్సర్సైజులు చేస్తా ఉంటారు కాబట్టి త్తి వాళ్ళ షుగర్ కంట్రోల్లో ఉండిద్దండి ఇంకొంతమంది ఉంటారండి అంటే వాళ్ళు అసలు వాకింగ్ అవి ఏం చేయరు జస్ట్ టాబ్లెట్ మీద ఆధారపడి ఉంటారండి వాళ్ళు వాళ్ళది డేంజర్ అండి వాళ్ళు ఇలాంటివి తాగడం డేంజర్ గానీ ఈ వాకింగ్ చేసుకుంటా కరెక్ట్ డైట్ లో ఉన్న వాళ్ళు తాగినా పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదండి హెల్త్ మంచి గాని చెడు ఏమి ఉండదండి
ఓకే ఓకే ఈ మీరు ఇప్పుడన్నరు కదా ఏబిసిజ్యూస్ తాగడం వల్ల ఈ ఉపయోగాలని అట్నే ఇప్పుడు మళ్ళ ఏమన్నారంటే మీరు ఈ ఆమ్ల తీసుకోవ డం వళ్ళ హెయిర్ గ్రోత్ అన్నారుగదా నేను విన్నానొకటి అదే అదే ఒత్తుగా పెరుగుతుందన్నారు గదా ఈ ఆమ్లా పొడి అని ఈ ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ లో కుడా దొరుకుతుంది దాంతో హెయిర్ ప్యాక్ కూడా పెట్టుకునేది పెట్టుకోవచ్చు మంచిగా హెయిర్ గ్రోత్ ఉంటాది అన్నట్టు విన్నాను మరి
అంటే నార్మల్ గా పెట్ కోరండి ఆ ఆమ్లా పౌడర్ ని పెరుగులో కానీ లేకుంటే డేలీ వాడే నూనె ఉంటది గదా కొబ్బరి నూనె కొబ్బరి నూనె లో మరిగిచ్చి గాని పెట్టుకుంటారండి అప్పుడు హెయిర్ తలకి ఏమంటరు స్ట్రెంతెంన్ అవ్వుద్దండీ బాగా దాంట్లో ఆ స్ట్రెంతేన్ అవు బాగా అవుతుందండి మీరు వాడొచ్చండి పర్లేదు అది
ఓకే ఓకే ఇప్పుడు క్యారెట్ తింటే మనకు ఇది అంటారు ఆ మరి అయ్యా ఏ విటమిన్ వస్తుంది అంటారు అట్నే ఆకుకూరలు కూడా తినమ టూ ఉంటారు కదండి మరి ఇంకా
వల్ల విటమిన్ ఇ వస్తాదండి అది చానా విటమిన్ ఈ విటమిన్ బి అండి అవి ఈ మధ్య చాలా మంది విటమిన్ బి తక్కువయి డెఫిషియన్సీ తోని ఆ షార్ట్స్ విటమిన్ బి షార్ట్స్ గానీ టాబ్లెట్స్ గాని తీసుకుంటున్నారండి
మరి ఎండలో కూర్చోమంటారు కదండి హ్మ్మ్
మనకి ప్రతి మన రోజు చేసే మన డైలీ యాక్టివిటీస్ లోనే చానా న్యూట్రియన్స్ అహ్ విటమిన్స్ మనం ఇంక్లూడ్ చేసుకునేలాగా మనం ఫుడ్ని కన్సూమ్ చేసుకోవాలండి అప్పుడే కానీ మనకు మంచిగాంది
మనం తీసుకునే ఆహారం ద్వారానే మనకు కావలసినటువంటి పోషకాలన్నీ కూడా వచ్చేట్టు చూసుకోవాలా అంటున్నారు ఇప్పుడు మీరు చెప్పేదైతే
అవునండి అట్లే చూసుకోమంటారండి
ఇప్పుడు ఆ అలా అంటున్నారు కదా ఓ ఇప్పుడు మన ఈ ఈ చపాతీలు అంటారు పరాటాలు అంటారు లేదంటే బర్గర్లు పిజ్జాలు ఇవన్నీ తింటున్నారు కదండి
తినే వాళ్ తింటారండి అంత మాత్రాన అవి మంచి వైపు చపాతి మంచిదే అండి గోధుమలతో చేసుకుంటాం కాబట్టి పరాటా ఒక రకంగా మంచిదే అండి మనం ఇంట్లో జేసుకుంటే బయట్ ఎలా జేస్తారో మనక్ తెలీద్ గాని ఇంట్లో జేసుకుంటే పరాటాలు పుల్కాలు అ చపాతీలు అన్ని ఆరోగ్యానిక్ మంచిదే మనె ఇప్పుడ్ ఈ బర్గర్లే అనుకోండి ఇప్పుడు మనంతకు మనమే గోధుమల్ దెచ్చుకొని గోధుమలతో రవ్వ చేసుకొని మనమే ఆ బ్రెడ్డు బన్ను మొత్తం మనమే ఇంట్లో చేసుకున్నాం అనుకోండి అందులో చా ఇప్ ఇప్పుడు వాప్ బ్రెడ్ మనము హొల్వీట్ జేసుకున్నాం అనుకోండి గోధుమలతోని అది మంచిది మనం మైదా తోన్ చేస్తే అది డేంజర్ ఇప్పుడ్ లోపలింట్లో చేస్ కుత్న్నాం అనుకోండి రెండు టమోటా ముక్కలు రెండు ఉల్లిపాయ ముక్కలు ఇంకా కావాలంటే కొద్దిగా క్యాబేజో లేకుంటే ఏదన్నా మనకు నచ్చిన ఒ అహ్ కూరగాయలందులో వేసాం క్యాప్సికము ఏదన్నేసాం అనుకోండి ఇంటి దగ్గర చేసుకుంటే అదే హెల్తీయా కాదా అండి పైన గోధుమలతో చేసిన బన్ను లోపల ఉల్లిపాయలు టమోటాలు కొద్దిగ కావాలంటే మీకు రుచికి తగ్గట్టు ఉప్పు కారం లేకుంటే పెప్పరు ఇగ మీరే చూసుకోండి ఇన్ ఇంట్లో చేసుకున్నద్ ఏదన్నా ఆరోగ్యానిక్ మంచిదే అండి బయట చేసేవి వాటిలో కెమికల్సు మైదా అవి ఇవి కలుపుతారు కాబట్టి అవి డేంజర్ అంతే సరే అండి ఉంటానండి
ఓకే సరేనండి